హలో హలో ఆ బాగున్నారా? ఆ నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్న ఆ బాగున్నామండి మీరు బాగున్నారా? ఆ బాగున్నమండి. ఏం చేస్తున్నారు లంచ్ చేసార? ఆ చేయ లంచ్ చేశామండి. నెన్ ఇవాళ ఫాస్టింగ్ అండి
అవున్
అవునా మీరు గురువారం ఫాస్టింగ్ ఆ? అవునండి గురువారం ఫాస్టింగ్ ఉంటాను. టిఫిన్ చేస్తాననండి. ఓకె ఓకె. మీదైపోయిందా అండి లంచ్? ఆ ఆ మి మీదైపోయిందా అండి లంచ్? ఆ లంచ్ కంప్లీట్ అండి. ఆ నార్మల్గా కూర్చోనున్న. ఆహ హుమ్ ఏం కర్రీ చేశారండి? ఏం టిఫిన్ చేసిందండి? ఇవాళ మార్ మేమ్ ఇడ్లీ చేసానండి. అవునా పిల్లలకి బాక్స్ పెట్టిన్రా? ఆ పిల్లలకి మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ చేసి టను మళ్ళ లంచ్ లో కూడ పప్పు చేసి పెట్ టానండి పిల్లలకి. అవునా! ఇంగ ఇప్పుడు నేను ఫాస్టింగ్ కాబట్టి! చపాతి చేసుకున్నాన్ అండి. అవునా, నేను కూడ మార్నింగ్ ఉప్మా చేసానండి. ఆహ మ్ ఇప్పుడు లంచ్ కేమో పప్పు, చారు, పచ్చడి. అవునా! మ్మ్. పిల్లలెళ్లార అండి స్కూల్ కి? ఆ వెళ్లిన్రండి. మ్ ఇగ మండే నుంచి అయితే వన్ టైం స్కూల్ అండి. అవునండి మండే నుంచి వన్ టైం ఎండలు కూడ చాల ఎక్కువ ఉన్నాయి. అవునండి ఎండ బాగ, మా దగ్గర చాల అంటే చాల ఎక్కువున్నాయండి. మా దగ్గర కూడ బాగనే ఉన్నాయండి. సాయంత్రం వరకు పిల్లలు స్కూల్ క వచ్చి వెళ్ళే వరకు చాలా అలిసిపోతున్నారు. అవునన్ మ్మ్ అంతే కదా అప్పుడే స్కూల్ అయి కొంచం మనకు బెటర్ లె గాని, కాని ఇంక ఆఫ్టర్నూన్ రావడం కదండి చాలా ఇబ్బంది అయిపోతది. ఇబ్బంది అయితది కానీ కొంచెం రెస్ట్ తీస్కో వచ్ అండి పిల్లలయితె. హ రెస్ట్ బాగుంటదండి. హ కొంచం ఫోర్ వర్ వరకి ఫైవ్ వరకు రెస్ట్ తీసుకున్నా ఆ తర్వాత ట్యూషన్ కెళ్ళొచ్చు కానీ మార్నింగ్ సెక్షన్ బాగా ఇబ్బంది అయిపోతుందండి ఆ మార్నింగ్ మాత్రం మార్నింగ్ ఎందుకండి సమ్మర్ లో మార్నింగ్ టైమ్ చల్లగా ఉంటది వాతావరణం వాళ్ళంతా లేస్తనే లేరు
సెవెన్ సెవెన్ థర్టీకి లేస్తే చాలా ఇబ్బంది అయిపోతది గజి బిజి అయిపోతది ఉమ్
మంచిగా అవుతది బాగా ఇంకా అండి? ఆ ఉగాది ఎట్ల జరుపుకుంటారండి ఉగాది వస్తున్నది కదండి అవునండి మీ దగ్గర శ్రీరామనవమీ యెట్లా జరుపుకుంటరండి ఆ టెంపుల్లో మస్తు మంచిగా జరుపుకుంటారండి అసలు పెళ్ళిలైతే ఎట్లా చేస్తారో సేమ్ దేవుడు పెళ్ళి కూడా అట్లనే చేస్తారండి
అ అవునా మా దగ్గర కూడా చాలా బా జరుపుతారండి టెంపుల్ లో సీతారాముల కళ్యాణం చాలా బాగా జరుపుతారు
తరు ముందు రోజే ఎం చేస్తారంటే అది క-పచ్చని పందిరి అంటారు కదా ఆ పచ్చని పందిరి చేస్తారు ముందు దు రోజే మా మా దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్లో చేస్తారండి ఆ మా దగ్గర ఉందండి టెంపుల్ మా దగ్గర కూడా మన శ్రీరాముల వారి తలువాలతే చాలా ఎందుకంటే ఒక రెండు జంటల కూర్చోబెడతారు రాముడు సీత తల్లిదండ్రులు ఆ రాముడు సీత తల్లిదండ్రులని కూర్చోబెట్టి రెండు జంటలను ఆహా చాలా ఘనంగా ముందు రోజు పచ్చని పందిరని ఆ తర్వాత మా దగ్గర అయితే సేమ్ పెళ్ళి కొడుకుని ఒక దగ్గర పెళ్ళి కుతురిని ఒక దగ్గర ఇట్లా తీ తీసుకెళ్తారు వాళ్ళని ఆ ఎదురుకోవటము అట్లా తీసుకొస్తారు డే మొత్తం ఒక పండగ వాతావరణం ఉంటదండి ఆ తలువల బియ్యం పంచడం మళ్ళీ ఆ బియ్యం నీ మనము తీసుకచ్చి బియ్యం లో కలుపుకుంటాం దంచడం అన్ని కూడా అన్ని కూడా సేమ్ మన పెళ్లిలో ఎట్ల చేస్తారో అట్లానే మా ఊర్లోనైతే చాలా ఘనంగా మళ్ళీ పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా సాయంత్రం ఊరేగింపు ప్రోగ్రాం ఉం అవునవునండి మా ఊరు మన ఊర్లో కూడా సేమ్ అట్లనే చేస్తారు ఇంకా భోజనాలు కూ పెడతారండి అవునానండి ఆ మధ్యాహ్నంలో చాలా రకాల వంటలు ఒక మూడు రా నాలుగు రకాల కూరగాయలు చేస్తారు కర్రీలు చేస్తారు రైస్ పెడతారు ఏం ఎండాకాలం కదండీ మరి ఫాస్టింగ్ ఉంటారు అనేసి పెరుగు చల్ల చల్ల కూడా చేస్తారు ఉమ్ ఆ కంపల్సరీ చేస్తారు ఎందుకంటే కళ్యాణం వేలకు అందరు పాస్టింగ్ ఉంటారు కదా కొంచెం మజ్జిగ తాగితే కొంచెం చల్ల గుంటదనేసి అది కూడా ప్రొవై డ్ చేస్తారండి ఈ పదహారు రోజుల పండుగని కూడా చేస్తారండి రాములవారికి అవునా ఉమ్ పదహారు రోజుల పండగ చేస్తారు ఇప్పటికి కూడా భద్రాచలంలో ఈ రాములవారి ముత్యాల తోటి చేస్తారట కాదండి. కళ్యాణం అవును రాముల వారి కళ్యాణం వస్తున్నదంటే మనం బడ్లలోని దాన్ని తీసి ఆ బియ్యంతో తలంబ్రాలు కలిపి చేస్తారు అవునవును అక్కడ నుంచి వచ్చిన అక్షంతలు ని కూడా బియ్యంలో కలుపుకుంటారు కదా అవును అప్పటి నుంచి కూడా మన అన్ని టెంపుల్స్ కి పంపిస్తారండి. తలంబ్రాలు ఆ ఆహా పోయిన సంవత్సరం మా ఊరిలో అయితే ప్యాకింగ్ చేసి పంపించిందండి ఇట్లా ఇంటింటికి ప్యాకెట్ పంపించి ఉమ్
ఇట్లా పౌచ్ లాంటి దాంట్లో పట్టి పంపించినా అందరికి
అవునవును మా మా ఇంకా అయితే మా ఇంట్లో నుంచి కూడా తలంబ్రాలు బియ్యం తీసుకెళ్తాం చేస్తాం అండి మేము ఎవరీ ఇయర్ అవునా మేము అట్లాది ఎంత అదృష్టమండి ఆ కంపల్సరీ కొబ్బరికాయ ఇవి అన్నిటితో పాటుగా తలం వాళ్ళ ఊరికి తీసుకపోయి అక్కడగాల్పుతం అండి దేవునికే వెయ్యం అవునా మేము ఆరోజు కళ్యాణి వెళ్తామండి కొబ్బరికాయ ఫాస్టింగ్ ఉంటాము. ఇక్కడ మా దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ అయితది అక్కడ వెళ్తాం అండి. అయితే చాలా ఘనంగా చేసుకుంటారండి ఇంకా ముందు రోజు పచ్చ ని పందిరని ఆ మళ్ళీ మట్టి తీసుకొచ్చుడు. ఇట్లా దివ్వలల్ల పెట్టడం పన్నెండు పన్నెండు దీపాంతలు పెట్టడం అవన్నీ కూడా పూజ మళ సాయంత్రం ఈవినింగ్ టైమ్ లో కుంకుమ పూజ కూడా చేసుకుంటారండి.
అవునండి మా దగ్గర కూడా చాలా బాగా కుంకుమ పూజ చేసుకుంట అందరు జంటలు అంటే జంట న్న వాళ్ళు మాత్రం కూర్చుంటారండి ఒక పదకొండు మంది ఇరవై ఒకటి మంది అట్లా కూర్చుంటారు. చాలా
చాలా బాగా జరుగుతుందండి కుంకుంపూజ అయితే మా ఊర్లో ఇష్టం అండి ఎవరు వచ్చినా కూడా వద్దనేది లేదు అందరిని కూర్చోబెట్టి పూజ చేస్తారు అవునా కుంకుమ పూజ కూడా అన్ని అంటే ట్వంటీ వన్ ఫ్యామిలీలు ఏవైనా ట్వంటీ ట్వంటీ వన్ మెంబర్స దానికంటే ఎక్కువ కూడా ఉంటారండి చాలా మంది కూర్చుంటారు అసలు కూర్చుంటారు అవును మనమిగ దేనికైతే నేను ఎప్పుడైనా కూడా జాకెట్ ముక్క ముక్కలు తమలపాకులు పోక కర్జూర పండు అవన్నీ తీసుకెళ్తాం బట్ట జాకెట్ పీసులు ఉంటాయి కదా
హ
అవన్నీ తీసు వెళ్తానండి అవన్నీ తీసుకెళ్ళి కంపల్సరీ ఎవ్రీ ఇయర్ కుంకుమపూజ మీద మాత్రం కూర్చుంటానండి అవునా మేము దసరా అప్పుడు కుంకుమ పూజ కూర్చుటామండి దుర్గాదేవి దగ్గర కదా దుర్గదేవి దగ్గరా
పూజ కూడా జరుగుతది కదా పిల్లల్ని పెళ్లి కాని పిల్లలు కూడా కూర్చుంటారు. ఆ లాస్ట్ డే రోజు లాస్ట్ కంటే ఒక రోజు ముందు రోజూ అండి ఆ రోజు అంటే పెళ్లి కాని పిల్లలు ఉంటారు కదా వాళ్ళని కూడా రెడీ చేసి మంచిగా కూర్చుంటారు పూజలో కుంకుమ్
కుంకుమ పూజ రోజు ఆ పూజ కూడా చేస్తారండి వాళ్ళకి కూడా మా దగ్గర దసరా చాలా బాగా జరుపుకుంటారండి మా దగ్గర కూడా జరు బాగా జరుపుకుంటారండి అవునా పెద్ద రోజు కూడా మీ పెద్ద పండుగ ఏదండి మాకు పెద్ద పండుగ దసరానే అండి అవునా పెద్ద పండుగ పోలాల అండి కంపల్సరి దసరాకి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తామండి అవునా ఆ వెళ్లి అక్కడే అన్ని
మేము అక్క వాళ్ళు మాది పోలా పొలాల పెద్ద పండుగ కానీ మేము కంపల్సరీ అమ్మ వాళ్ల ఇంటికి వెళ్ళేది దీపావళికి అండి ఇప్పటికి మా అత్తమ్మ వాళ్ళని కూడా తీసుకొస్తాము మా నాన్న వాళ్ళు తీసుకొస్తారు వెళ్లి
మమ్మల్ని కూడా తీసుకెళ్
తీసుకెళ్తారు మాకు బట్టలు కొంటారు తీసుకొచ్చిన వాళ్ళందరికి బట్టలు పెడతారండి ఓ హు మా దాంట్లో దీపావళికి ఆడపడుచులను తీసుకెళ్ళడం ఉంటది.
కంపల్సరి ప్రతి ఇయర్ తీసుకే
తీసుకెళ్తారు బట్టలు కొంటారు ఇం గారెలు అవివి నార్మల్ గా చేసుకుంటాం ప్రతి పండగకి చేసుకుంటాం కదా మా దగ్గర అయితే పోలాలు అయితే ఆరోజు ఇంకా లక్ష్మి పూజ కూడా ఉంటాము ఉమ్
ఐదు రకాల పండ్లు అవన్నీ పెట్టేసి లక్ష్మీదేవిని చాలా చాలా లక్ష్మీదేవిని చాలా మంచిగా పూజిస్తామండి ఉమ్ ఉహ్
ఇట్ల అయితే మన భారతదేశంలో అంటే ఇక మనకు పండగలు పెట్టింది వేరుకదండి అవునండీ భారతదేశం అంటేనే సామ్ సంప్రదాయము పద్ధతి సంప్రదాయానికి ప్రతీక ఏదైనా కూడా కంపల్సరీ పద్ధతి ప్రకారం చేసుకోవడం ఏమైనా బట్టలైనా అవునండి కూడా అప్పుడు వేరే దేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా మన ఇండియా వాళ్ళు వాళ్ళు కూడా మన పండగలను మర్చిపోకుండా చేసుకుంటున్నారండి ఈ మధ్య ఆ వార్తలలో వస్తున్నాయి కదా అవును అవును హమ్ అవునండి ఇంకా అండి అదే అండి మన మన కల్చర్ ప్రకారం వాళ్ళు కూడా మన భారతదేశ పండగలని ఇష్టపడే వాళ్ళు కూడా చేసుకుంటా ఉన్నారా అండి అవును మన సంస్కృతిని కూడా చాలా గౌరవిస్తున్నారండి మన మన కట్టుబొట్టు మన చీర కట్టడం చాలా మందికి నచ్చుతున్నాయి అవునండి వేరే దేశ వాళ్ళు కూడా చీర కట్టుని నేర్చు కొంటున్నారండీ అసలు అది చీర గొప్పదనం అది వేరేలేండి అవునండి తెలగింటి ఆడపడుచు అంటే తోనే అందం కదండి అవునావును అది అందమే వేరు చీరలోని అందని అహా అందం అది వేరే అనిపిస్తది ఎంతైనా అవును ఆ పండగలు అది ఇదైనా కూడా చాలా మన భారతదేశం నువన్న మంచిగ చెప్పుకుంటవుకదండి భారతదేశంలో ఉన్నంత ఏది ఏ దేశం ఉంటదండి ఏ దేశంలో లేదండి పండగల విషయంలోనైనా కానీయండి పద్ధతి విష దంలో కానీయండి భారతదేశం తర్వాతనే వేరే దేశం అయిన ఏదైనా కూడా పాస్ చేసిన తర్వాతనే
అన్ని శాస్త్రాలను నమ్ముతారు అన్నిటిని గౌరవిస్తారండి
ఒద్దు అని అంటారు ఏదైనా కూడా హామ్ ట్యూషన్ వెళ్తారా ఆండీ పిల్లలు సాయంత్రం టైం లో
ఆ వెల్తరండి మా పాపాని పంపిస్తాం మా బాబు బా చిన్నగా ఉంటాడు పంపియన అండి స్కూల్ కి పంపి
స్కూల్ కి పంపిస్తున్నా మా పాపని మాత్రం ట్యూషన్ కి పంపిస్తున్నా ఆహా మరి ఏం చే ఎలా అనుకుంటున్నారండీ సాయంత్రం నీల్ ప్రిపేర్ చేద్దాం ఆహ్ ఆహ్ చెపండి సాయంత్రం డిన్నర్ ఏం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నారండీ ఇంకేం ప్రిపేర్ కాలేదండి మా సార్ కూరగాయలు తీసుకొస్తా మారారు ఏం తీసుకొస్తారు దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వాల్సి వస్తది అవునా వీక్లీ వన్స్ ఒక్కసారి వెల్ టేబుల్స్ తెచ్చుకుంటాం అయిపోయినాయి ఇవాల్టితోని ఇవాళ తెమ్మన్నా మరి ఏంది తెస్తారా తెలవదు మ్యారేజ్ వాడతార అండి మరి సరే అండి మరి థ్యాంక్ యూ ఆహ్ సరే అండి సరే